హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నావుండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఇ ఏం లేదు అండి ఖాళీ అండి మీరు
మేము ఖాళీనే అండి
ఓకే అండి మీ ఊర్లో ఫ ఫెస్టివల్స్ అంటే ఫేమస్ ఏ జరుపుకుంటారంండి
మా ఊరిలో ఉగాది పండగ బాగా జరుపుకుంటామ అండి ఉగాది శివరాత్రి కానీ ఉగాది బా జరుపు కుంటమండి మీ ఊరిలో ఏ పండుగ జరుపుకుంటారండి
మా ఊర్లో అంటే గోరం పండుగ బాగా జరుగుతుందడి గోరం పండుగని తర్వాత జాతరని
ఆ
ఉగాది కూడా బాగనే అంటే గోరం పడుగ అంటే ఇప్పుడు అది లేడీస్ ఎక్కువ అనేది పండుగ చెప్పుకునేది లేడీస్ ఏ ఆ అది మామూలుగా మూడు రోజులు ఉంటది ఫస్ట్ రోజు అమ్మవారిని కూర్చోపెడుతారు
ఆ
సెకడ్ లో హరాతులు ఇస్తారన్నమాట
ఆహా
ఆ మూడో రోజు ఊరేగిస్తారు అంటే మ పండగ రోజు హారతి అంటే చేక్కర తో చేసుంటారు వాటిని అందర్ పో తీసుకొని వచ్చి ఊరికి మొత్తం ధిపాల్తో
ఆహా అంటే ఒక ఆడవాళ్ళు మొత్తం చక్కెర కావ్ ఇంట్లో ఏందో తెస్తారు కదండి
ఆహ ఆడవాళ్ళు మొత్తం వస్తారు అప్పుడు ప్పుడు ఊర్లో రికి వెళ్ళినోళ్ళు కూడా వస్తారు
ఆ ఆ అవునులేండి ఆ అవునులేండి రేపు బాగా గ్రాండ్ జరుపుకుంటారు అయితే ఆ విన్నా అండి మా ఊర్లో కూడా జరుపుతారు గానీ అంటే మరి అం త గ్రాండ్గా ఏం జరప్ పరండి నార్మల్గా అది ఆడ్ డ వాళ్ళు జరుపుకుంటారు కాబట్టి మనం ఎక్కువ పట్టించుకోము ఆ తుమ్మలు అవి చక్రవస్తులు ఆ అదే అండి చక్రవర్తులు ఏందో ఉంటాయి కదండి చక్రవర్తులు అంటారు హ అది అంత అవి తిండం అంతెండి ఇం
అంతే తీసుకొని తినడం తప్పతే ఎం ఉండాదింకా లేడీస్ ఏ ఎక్కువ చేసుంటారు కొ
ఆ అదే అండి అంతే నార్మల్గా అలా జరుపుకుం
ఆ ఉగాది పండుగ ఎలా జరుపుతారండీ
మా ఊర్లో ఉగాది పండాగా బాగా బజారుప్ ఆ గ్రాండ్ గా ఉంటుందండి అది ఎలా అంటే మ్మ్ ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం ఒక వదిలి ఇంకో సంవత్సరం అట్లా జరుపుకుంటామండి.
ఆ అట్లా అంటే వన్ ఇయర్.
ఆ అట్లాండి వన్ ఇయర్ గ్యాప్. తర్వాత ఇంకో సంవత్సరం బాగా జరుపుకుంటామండి. ఆ అది అది మొత్తం రెండు రోజులుంటాయి. ఆ అదండి మా దాంట్లో రే మామూలుగా రెండు రోజులు జరుపుకుంటాము. మొదటి రో జు అంత పొద్ మార్నింగ్ నుంచి ఏము ఉండదండి. నార్మల్ గా స్వీట్ చేసుకొని ఆ రోజు అంత హోలిగాలు అట్లా చేసుకొని ఈవినింగ్ టైమ్ లో, ఇంకా బాగా గ్రాండ్ గా ఉంటుందండి. అంత డ్రమ్స్ పిలిపించింటాము. అంత డ్రమ్స్. ఈవ్నింగ్ అంతా నైట్ ఒక టెన్ లెవెన్ వరకు డ్రమ్స్ కొట్టి అంతా బాగా ఎగర వాళ్ళు ఎగురుతా ఉంటారు. ఆ అవునండి అక్కడ గుడి దగ్గర అంతా జనాలుంతా గుమికుడి అంతా డ్రమ్స్ కొట్టి. ఆ జరుపుకుంటాము
మా ఊర్లో కూడా బాగానే జరుపుతారు.
ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఆ తర్వాత రోజు మార్నింగు రెండు గంటల కలా ఇంకా దేవుడి సామాన్లు తీసుకొని, గుడిలో ఉండే దే దేవుడు సామా తీసుకొని పూజారి పూజ పాటు ఇంకొక చిన్న పూజారు ఉంటారు కదండి. హ్మ్మ్ వాళే ఇద్దరు కలిసి ఇంకా తీసుకొని ఒక దూర ప్రదేశ ఊరు బయట ప్రదేశానికి వెళ్తామండి.
ఆ
ఊరు బయట ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ దగ్గర దగ్గర ఎంత లేదన్నా రెండు గంటలకు మొదలు పెడితే సాన్ పొద్దున్ని ఉదయం నాలుగు గంటలు అలా అయిపోతుందండి. ఫోర్ అయితది అక్కడ వెళ్ళేసరికి
ఆ అప అలాయితే బానే జరుపుతారు.
రండి! వెళ్ళి, అక్కడ మళ్ళా అక్కడ. ముందనంత వింటారె ముండరె. ముందగా ఈ. గుంట. కదవి అవి అక్కడ పోయి ఆ గుంతలో సామాన్లలను పెట్టేసి పూజ చేస్తారండి.
అ మా ఊర్లో కూడా బాగానే చేస్తారు.
ఆ అండి.
అంటే ఒక స్వామీజీ ఉన్నాడు. అతను అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నుంచి బాగానే జరుపుతున్నాడు పండుగని.
అవును, అవునులేండి.
జమ్మి చెట్టు అని ఉంటుంది కదా? అక్కడికి వెళ్ళేసి. ఊరేగింపుతో అమ్మవారు ని, తీసుకునేట్సి
అవునవును, అదే తీసుకు వెళ్ళి, మళ్ళీ తీసుకచ్చి గుడి దగ్గరకు వస్తాం. మా ఊర్లో ఏమంటే? అది పూజ అయి అపోయిన తర్వాత, నాలుగు గంటల నాలుగున్నర సమయానికి దేవుడు ఒంట్లోకి వస్తాడని, మా ఊర్లో ఆచారం అండి. అది అంటే పూజారి ఒంట్లో. పాస్! తనే ఏది నమ్మకం. హ్మ్! ఇంకా అలా వచ్చిన తర్వాత, కొద్దిసేపు దేవుడు వచ్చిన తర్వాత ఇంకాంత దేవుడిని పట్టుకొని మళ్ళా రిటర్న్ అవుతామండి గుడి దగ్గరకి.
హ్మ్!
హ్మ్! అక్కడ గుడి దగ్గరికి వచ్చే దారిలో, ఇంక అంత జనాలు దేవుడు ముందు సిందులు వేస్తూ. ఉంటా ఇంకా దేవుడు చా ఆనందంతో. హా! చిందులు వేసు తీసుకుంటూ అంతా వచ్చేలోపు పొద్దున్న ఆరున్నర ఏడు గంటలు అయిపోతుందండి గుడి దగ్గరికి వచ్చే లోపు. అలా వచ్ గుడి దగ్గరకి వచ్చె. ఆ గుడి దగ్గర కొచ్చి వచ్చిన తర్వాత, ఇంకా మూడు ప్రదక్షిణలు దేవుడు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు వేసి, ఇంకా శాంతిస్తాడు. ఇంగా అప్పుడు అంతా జనాలు అంతా వెళ్ళి దేవుడి దగ్గర దర్శనం తీసుకుంటారండి
ఆ హు అంటే మరి ఇంత గ్రాండ్ గా జరు బట్ చేస్తారు మొన్నటి నాటి నుంచి
ఆ అదేండి అందుకే మా ఊర్లో ఉగాది అంటే గ్రాండ్ గా అంటే బాగా జరుగుతుంది
ఆ అంతేకాకుండా సంవత్సరాన్ని ఒక సంవత్సరం విడిచి ఇంకో సంవత్సరం చేస్తారు
ఉ అదే అండి ఒక సంవత్సరం తర్వాత ఇంకా సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి చాలా గ్రాండ్ గా జరుపుకుంటాం జరుపుకుంటాము ఇంకా తర్వాత రోజు తెలుసు వచ్చింది కదండ హోలీ అయినా చిన్నపిల్లలు ఆడతారు ఊ అంతా రంగులతో అంత ఊరు అంత అంత రకరకాలు చేసుకుంటాం ఎటు పోతున్నావ్
అలా ఎలా చేస్తావ్
ఆ ఆ
తీసుకుని వెళ్ళసి మహమ్మద్ పెద్దవాళ్ళకి ఇచ్చేసి నమస్కారం చేసుకుంటారు
ఆ అవునవునులేండి
అది పురతకాలం నుంచి బాగా అలానే సాంప్రదాయం ఇప్పుడే వస్తున్నారు అది నాకు చిన్నప్పుడే చెప్పినారు
ఆ అది అవును అవును లేండి అది ఆపిల్ తీసుకొని పోయి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే అవునవునండి ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుందని అప్పుడు ఆ అవునా మేము కూడా జరుపుకుంటాము చెస్తామండి అది ఉగాది ఉగాది కాదండి మేము దసరాకు చేస్తాం అనుకుంటా అండి అది నార్మల్గా
దసరాక
అవును అవునండి దసరాకు ఏదో పండుగకు జరుపుకుంటామండి మా ఊర్లో కూడా జరుపుతాం అది మేము మా అది అదే చెట్టు ఆకులు తీసుకువెళ్ళి పెద్ద వాళ్ళకి ఇచ్చ్ ది వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాము
అవును అండి అది బాగానే ఉంటుంది మా ఊర్ అంటే ఇది రథోత్సవం కూడా బాగానే జరుప్ తారు
ఆహా రథోత్సవం అండ్
రథోత్సవం అంటే ఆ అది వేరే ఉగాది కాదు నార్మల్గా అన్ని పండుగలు అయిపోయినంక సమ్మర్ లో వస్తుంది. సమ్మర్ లో ఆ సమ్మర్ లో ఆ సమ్మర్ లో బాగా జరుపుతారు అది ఇగ రథోత్సవం ఏనుగు వస్తుంది అన్నమాట ఏనుగు వచ్చి కదిలిచ్చిన తర్వాతే అది
ఓహో ఆహా అంటే ఏ
అది కూడా బావుంది ఆ ఏనుగు వచ్చిన తర్వాత దాన్ని కలిపించిన తర్వాతే అందరు జనాల్లో లాగుతారు.
ఆ ఆ జనాలు కూడా ఎక్కువ వస్తారు అనుకుంటాారు కదండి అప్ ఇప్పుడు రథోత్సవం అంటే ఇంకా ఫుల్గా ఉంటారు హ్ అవునవును ఎన్ని అడుగులు ఎత్తు ఉంటుందండి రథం
ఉంటుందండి ఒక ఇరవై పైనే ఉంటుంది.
ఓహో ఇరవై అడుగులు ఉంటుందండి.
ఆ ఇరవై అడుగులు ఉంటుంది ఆ గ్రాండ్ ఆ గ్రాండ్గా జరుగుతది అంతేకాకుండా నెక్స్ట్ రోజు ఇది మామూలు ప్రోగ్రామ్లు పెడతారు అన్నమాట గేమ్స్ తర్వాత ఇలాంటి ధూలాలు ఎద్దులతో లాగిస్తారు కదా
అవునువును లేండి ఎద్దుల్
ఆ ఇద్దరు పోటీల్లో ఎవడ్ అలాంటివన్నీ పెడతారు నెక్స్ట్ రోజు
ఆహా అంటే గెలిచిన వాటికి ఆహా ఎంత ఉంటుందిండి ప్రైజ్ మనీ
లక్ష పైనే ఉంటుంది ఎందుక్
హో లక్షా
ఆ లక్ష్య కా పైన కంపల్సరీ ఉంటుంది ఎద్దుకు అయితే ఎందుకంటే అదే ఊర్లో ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళే మక్సిమం సర్పంచ్ గాని లేదంటే పెద్ద మనుషులు కాని వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. అవు అంతే కాకుండా అది వీరేవరేమ్ వచ్చే వస్ ఇతని
ఉ ఉ అవును బైటూరొళ్ళొచ్చి గుడా
ఆ పోటీ చెయచ్చు గేమ్స్ ఐన గానీ ఏదైనా గానీ
అవునండి మీరు ఒకటనే కాదు వేరే ఊళ్ళొచ్ పిలగనీ
ఆ అలా చేస్తారు దానికి ఎంట్రెన్స్ అనే ఉం స్తుందే ఎంట్రెన్స్ తీసుకొని ఇంగా వాళ్ళని గుడ పార్టిసిపేట్ చేస్
ఆహా అవునులేండి ఉ బాగుందే
అంటే
మా ఊర్లో ఇలాంటి పందాలు ఏం జరగవు గనీ నార్మల్ రథోత్సవం టుందండి శివరాత్రి రోజు ఉంటుందండి మాకు రథోత్సవం ఆ శివరాత్రి రోజు అంత జాగరణ అయిపొయిన నెక్స్ట్ రోజు తర రథం లాగుతారండి. మా ఊర్లో అప్పుడంతా ఫుల్లు జనాలొచ్చి మా ఊర్లంతా ఆ అంటే ఎక్కువ దూరమేముండదు గానీ ఒక ఆ కిలోమీటర్ అంతేఅండి ఒ కిలోమీటర్ వరకు లాగేసి మళ్ళా రిటర్న్ వచ్చేస్తాం అక్కడెప్పుడు ఉండరా ఉమ్ గువందరలాయి ఇంకక్కడ ఎని ఒచ్చేస్తామండి ఇం తర్వాత ఇంగా ఆ భోజనాలుంటాయి అదే అన్నదాన కార్యక్రమము ఉంటుందండి గుళ్లోనే ఉమ్ ఇగంతా అన్నదానం తినేసి అక్కడ రా త్రి ఇగ కొద్దిగా ఏవన్నా ఉంటే అంత జాతర ఉంటది కదండి అక్కడంత స్టాండింగ్స్ లా ఆ అవన్నీ చూసుకొని ఆ ఇంకా అంతా అయిపోగానే వచ్చే ఇంటికి వచ్చాయడమేనండి
అలా అందు అంతే కాకుండా ఇది సమం కూడా ఇది మాములు ప్రోగ్రామ్ పెడతారు రూపాయా అదాన్ని మైలాగా
అవును అవునులేండి ఆ బయలాట కూడావు అంటే మా ఊర్లో తక్కువ అండి పెట్టేది ఉ ఉ చెక్క భజన అవును ఆన్లైన్
కంపల్సరీ గో కంపల్సరీ పెడతారు గోరమెం బందే అది
చాల ధన్యవాదములు టె మీ ఊరు ఫెస్టివల్ గురించి చెప్పినందుకు
ధన్యవాద్ అండి సమయాన్ని కేటాచ్చిన అలాగే విలువైన సమాచారాన్ని కూడా ఇచ్చారు
కూడా అండి ధన్యవాదములు చాలా ఉంటా అండి